ఆ
హలో చెప్పండి
ఆ హలో మేడం బాగున్నరా?
బాగున్న, మీరు బాగున్నరా?
ఆ బాగనె ఉన్న మీరు నిన్న చాలా బాగా మాట్లాడారు మేడంఓ రంజన్ గురించి మిమ్మల్ని అడిగితే మీ పండుగ విశేషాలు మంచిగ చెప్పు తినరు మీరు ఐంద అడ్ టిఫిన్ చేసిండ్ర మేడం ఏం టిఫిన్ ఈరోజూ
లేదు టిఫిన్ ఇంక చేయలే బాబుకు టీన్ చేసినా రోటీ మిలికాడ్ చేసిన
ఆ ఓకే
ఆ వినపడుతు
ఆ వినిపిస్తుంది మేడం వి నిపిస్తుంది వినబడుతుంది వినబడుతుంది నిన్న కాస్త ట్రబుల్ ఇచ్చింది కాని ఈ రోజు మంచిగానే వినిపిస్తుంది ఆ మాది కూడా టిఫిన్ అయింది ఇందాకే దోశ తిన్నము మేము కూడ ఇక మీతొ మా మాట్లాడదామనేసే మరి మీరు బిజీగా ఉన్నర ఆ టిఫిన్ అయింది మేడం దోశ తిన్నాం మేము దోశ పల్లీలో చట్నీ చేసుకొని ఇందాకే టిఫిన్ చేసినము మీరెం చేస్త స్తరు మేడం మీరు అంటే మీరేమన్నా జాబ్ చేస్తారా హౌస్ వైఫా అనేసి ఆ అవునా మీ వారు ఏంచేస్త సరు మేడం మీ వారు ఏం చేస్తారు మీ ఆయన
సాయం చేస్తారు
ఆ అవును వ్యవసాయం అంటే ఏం వ్యవసాయం చేస్ ర అంటే ఏ ఊర్లో మీది వ్యవ సాయం
ఇటియాల అంటారు కదా గొరుగుట్ట ఇటియాల్ మా మండల్ గ్రామ్ పంచాయత్ కింద వస్తాయి మాది
అవునా అయితే మీరు పంటలు బానే పండిస్తరా అయితే వరి ఇట్లా వరి యేస్
ఆ వరి వేస్తాం లేదు వరి వేస్తాం పత్ వేస్తాం
అవునా ఇప్పుడు ఈ మధ్యన అయితే అందరూ చేన్లల్లో పత్ త్తి బాగా వేస్తాన్రు ఇగ ఇప్పుడయితే ఇగ ఇంతకు ముందు లాగా జోన్లు పెసల్లు మక్కలు ఇలాం టి వేయడం మనేసిన్రు
అవును
ఇప్పుడు బాగా ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాన్రంటే ఆ
మేము రెండింటికి ఇస్తాం
మేడం చెప్పండి
రెండింటికి ఇస్తాం అరికి కూడా ఇస్ ఇస్తాం పత్తి కూడా ఇస్తాం ఇంకొక ఆ మేము పత్తి సేన్ల కందులు లేదు మేమే
కవులు కిస్ త్తరా అయితే మీరు
లేదు క
మరి మీకు ఎకరానికి ఎంత డబ్బులు ఇస్తర్ రు మేడం మేడమ్ గారు ఎకరానికి ఎంత డబ్బులు ఇస్తరు మీకు మరి
మాకు పేరు మీద లేద్ మా మామ్ లపేరు మీద ఉన్న యి అంత అయలేదు మా ఆయనకు తెలుసు అది హలో
ఆ ఆ హలో మేడం వినిపిస్తుంది ఓకే వినబడుతుంది
ఏ
మీరు మరి మరి రైస్ స్ కొనుక్కోవడమా లేకుంటే మీ పొలం నుండే వస్తయా
మా పొలం నుంచే వస్
ఆ అవి పొలం నుంచి వచ్చినావో సరేవ
మేము అదే
ఆహా అంటే ఆ పంట పొలం నుండి వచ్చినయే మీరు వడ్లని గీర్నిో చెక్కియో పట్టించుకొని ఆ అవునా కొంచెం స్ట్రక్ అయితుంది మీ వాయస్సు
పటిస్తాం
ఆ
ఈ ఆర్ నేల్లకు ఒకసారి పట్టిస్థాను స్ట్రక్ఆవుతుందా
అవునా ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఐ మీ విలేజ్ కి మీరు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా మరి హాలిడేస్ లలో అప్పుడప్పుడు
హలో
హలో మేడంగారు మీరు హాలిడేస్ లలో వెళ్తారా మరి మీ విలేజ్ కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా హలో
మే నా విలేజే ఆహా విలేజ్ లోనే నేను విలేజ్ లో
ఇ ఆ మీరు విలేజ్ లోనే ఉన్నారా ఓక్ ఓకే ఓకే
అంటే నేన్ విలేజ్
అవునా మీ విలేజ్ గురించి చెప్తారా మరి మీ విలేజ్ గురించి మాట్లాడతారా ఎక్కువ జనాలు ఆమెన్ పంపించిన ఇప్పుడు ఇప్పుడు ఆ వినిపిస్
మేము విలేజ్ లోనే ఉన్నాంస్ మాట్లాడతాను ప్రాబ్లం
ఆ మాట్లాడతా నో ప్రాబ్లం
ఏం చెప్
ఆ మీ విలేజ్ లో ఇండ్లు ఎన్ని ఉంటాయి మేడం
ఆ మా విలేజ్ లో కూడా వేస్తారు
ఆ
ఉంటాయి యా
అంటే మీ విలేజీ పెద్దదేనేమో ఎన్ని ఇల్లు ఉంటాయి దాదాపు టూ హండ్రెడ్ అట్లా రెండు వందల ఇండ్లు ఉంటాయా ఓ వంద వరకి కే ఉంటాయా
తెలుసు కూడా నా ఆమె కే లేదులే వాళ్లే
ఆ అన్నీ ఉన్నాయి ఆ ఇండ్లు అయితే బాగానే పెద్దగా ఉంది.
పెద్ద చిన్నగానే ఉంది మ్యామ్ ఒక అరవై మందే ఉన్నారు
అవునా
ఎన్ని ఉంటాయి
అంటే ఇండ్లు ఎన్ని ఉన్నాయి అరవ్ అరవై ఉన్నాయి అరవై ఇండ్లు ఉన్నాయి అంటే మామూలుగా జనాలు తక్కువనే ఉంటారు అయితే వినబడక తౌసం డ్ అన్నట్టు వినిపించింది అంటే స్ట్రక్ అయితుంది మీ వాయిసు
ఆ ఓకే ఓకే
సిగ్నల్ లేదేమో అవి విలేజ్ కాబట్టి
ఆ ఆ సిగ్నల్ పోతుంది వస్తుంది నేను ఆల్రెడీ సెండ్ కూడా సిగ్నల్ ఇంకా చెప్పాలంటే మా విలేజ్ కి
అయితే మీ విలేజ్ లో మంచిగా పంటలు పండిస్తా అన్నటు వారి అది ఇది పంటలు పండిస్తు స్తారు కదా మీ ఇంటి దగ్గర చక్కగా చెట్ ట్లు పూల మొక్కలు అవి ఇవి పెంచుతారా మీరు మరి
ఆవును
అ ఏం చెట్లు ఉన్నాయి పూల చెట్లు ప్లు
బిరకాయలా ఎస్తాం
పూల చెట్టు ఇప్పుడైతే ప్రజెంట్ చామంతి అండ్ కంకంరాలు ఉన్నాయి మా సెట్టు కింద ఉన్నది వినపడుతుందా మీది ఎ
ఆ వింట్ వినిపిస్తుంది వినిపిస్తుంది మాది ఇక్కనే దగ్గరలోనే ఉంటది మాది సిటీనే
అవునా
అందుకే ఇక చెట్ల గురించి అంత ఐడియా లేదయితే మీ దగ్గర మరి ఏం చెట్లు ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటానా నేను
క్యాజువల్ గా పూల చెట్టులు అంటే నా దగ్గర చామంతి చెట్టు ఉంది మల్లె చెట్టు ఉంది అండ్ కనకంరాల్ ఉన్నది
అవునా పూలు మంచిగా పూస్తాయా మరి
ఆ కనకంరాలు డైలీ
ఈ కరకాంబర్ల్ అయితే ప్రతి సి సీజన్ లో పువ్వులు పూస్తూ ఉంటాయేమో కదా సీజన్ అంటూ ఏమ్ ఉండదేమో కనకాంబర్ పప్పు బులకు ఇకా మళ్ళాయితే ఇప్పుడు సీజనింగు మల్లె చెట్టు ఇట్లయితే ఇప్పుడు బాగా పూలు పూస్తాయి
అవును
ఇప్పుడు మళ్ళీ పూలు పూస్తున్నాయా మరి మీ చెట్లకు
ఇప్పుడు స్టార్ట్ కాలే ఇంకా నాయి అయితే ఇప్పుడే చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి
అ
ఒక్కసారి ఇంకా దెంపలే కూస్తే మాత్రం దింపుతా మళ్ళీ అందుకనే మెల్ ఉన్నాయి ఒక రెండు మూడు అంతే నాక్ ఒక్కటే చేట్టున్నది చిన్నగా
అవునా గులాబీ పూలు గులాబీ పూలు అయితే పూస్తే ఎంత అందంగా కనిపిస్తాయి ఇంటి ముందు ఉంటే అబ్బ గులాబీ పూవ్వులను చూస్త్ అంతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది
అవును కానీ గులాబీ
నాకైతే గులాబ్ పూలు అంటే బాగా ఇష్టం ఆ అవును గులాబ్ పూల్ అంటే బాగా ఇష్టం కాకపోతే మేము రెంట్కు ఉంటాం కాబట్టి ఈగ మాకు పెట్టుకోవడానికి ప్లేస్ ఏం ఉండదు కదా రెంటు
అవును అవును ఉండదు నాకు ప్లేస్ బాగానే ఉంది
ట్టి మీ దగ్గర పూల చెట్లు బాగుంటాయి కదా
అవును ప్లైసింగ్ గా బాగున్నాయి నేను కూరగాయలు ఎక్కువ వేస్తా చిన్న చిన్న కూరగాయలు సీజన్ బట్టి వేస్తా
అవునా
సీజన్ బట్టి తోటకూర అలుకుంటా తోటకూర చిక్కుడుకాయలు బీరకాయలు ఇవి ఓన్ గా మేమే పెట్టుకుంటా పెట్టుకుంటాం చిన్న చిన్న మాకు మా ఒక మెల్లే అంత
మంచిదే మరి మీరు కొంచెం ప్లేస్ ఉందేమో కదా మీ ఇంటి దరిదాపుల్లో చక్కగా
అవునవును ప్లేస్ ప్లేస్ ఉంది అందుకే ప్లేస్ ఉన్నప్పుడు ఎండాకాలం తోటకూర అలుగుతా వర్షకాలం బిరకాయ చెట్టు అండ్ చిక్కుడుకాయలు పెట్టుకుంటా అంతే
ఆ
అంత పెడతా అండ్ చెప్పండి
చెట్లు మనము ఇంటి దగ్గర పెట్టుకుంటేయే ఏ మందు మాపు లేకుండా మంచిగా ఉంటాయి ఇప్పుడు మనం మార్కెట్ లో కొనుకునేటి దాని వల్ల ఏంటి అంత మందు చల్లి అంత బాగుండయి కాని ఇంటి దగ్గర అంటే మంచిగా ఉంటాయి కూరగాయలు కూడా
అవును కూరగాయలు ఇంకా మంచిగా ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి ఆ వెళ్ళిపోయిడు బాబు స్కూల్ వెళ్ళాడు పాపా ఆడు ఆడుకుంటున్నాయి ఆ
చిన్న పాప ఉందేమో మీకు మంచిగా టైం పాస్ అవుతుది చిన్న పాప ఇంట్లో ఉంటే
ఆ టైం పాస్ అవుతుది ఇంతసేపు నా పక్కన ఉండే మళ్ల బయట టి కి వెళ్ళిపోయింది ఇప్పుడే
ఆ అంటే మీ అత్త మామలు మీ తోనే ఉంటారా మీరు సింగిల్ గా ఉంటారా మీరు
లేదు మేము సింగిల్ గా ఉంటాం గాని పక్క నే ఉంటారు వాళ్ళు ఇంకా పక్కకి ఉంటాది పాపాన్ని చూసుకుంటారు నేన ఏటైనా పోతే గనుక హలో
ఆహా అయితే ఇక పాప చక్కగా ఆడుకుంటూ ఉందా అయితే
ఆ ఇక్క నా దగ్గర ఆడింది వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి పోయింది ఆడడానికి
ఓకే మేడడం థ్యాంక్ యూ మరి ఓకే మేడం రైట్
ఓకే ఓకే ్యాంక్